హలో
చెప్పు ఉనా కళ్ళులోనే పనుకొని ఉన్న
ఎ ఎగ్జామ్ ఎట్రాసవ్
ఎం ఎగ్జామ్
కదా
హలో వినిపిస్తదా
వినిపిస్తాంది ఎగ్జామ్ ఎలా రాసావంటున్నా
నేను బాగ బాగా రాయలే వచ్చింది పేపరు
ఆ చదవలేద మరి ఏం అంటనవ్
ఏం చెయ్మంటావు ఒక ప్ర ఒక లెసన్ లో నేర్చుకుంది ఇంకొ
అవునా
ఆ ఫస్ట్ వాడు కింద ఏందో ఇచ్చినాడు ఎన్ఎంఆర్ ఇచ్చినాడు పొట్టిన్ంచోమీటర్ ఇచ్చినాడు బానే ఉంది పైన మాత్రం ఫోర్త్ యూనిట్ లో మాత్రం యూవి అన్ని అన్ని ఉన్నాయి
చిన్నది నా తప్పు వచ్చింది అవునా ఎస్సై ఆ
అ వానికి ఎన్ని ఎన్ని లేవు నేను మాట్లాడతుల్లా వాడికెన్ని క్వశన్లు లెవు యూ వీ ఉంది అప్లికేషన్స్ ఉన్నాయి ఐ ఉంది ఇయన్నీ కాకోకుండా ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉన్నాయి అయన్నీ కాకోకుండా వడు పొయ్యి అయన్ని ఇచ్చి లాస్ట్లో ఏం ఫోట్రమెట్రీ ఎవ్వడీమన్నాడు వాన్నీ ఫ్లేవరో సెన్స్ ఇవ్వొచ్చు కదా వాడు ఇవ్వకోకుండా అదిచ్చినాడు థార్డ్ యూనిట్ లో జూద్దామ అంటే కండెక్టివిటీ పొటెన్షియో మెట్రుంది పోరోగ్రఫీ ఉంది అయన్నీ గానీయచ్చు గదా మనమిదే చెయ్యాల వాడు అద్ ఎవడు ప్రిపేర్ చేస్ గాని వాడికి సదువు రాకోకుండా ఉంది రూంచం
నాగ్గుడా అట్లే అనిపిచ్చింది టఫ్ గానే అనిపిచ్చింది
మళ్ళి పైన ఆ నేనా ముప్పై రాశ్నానంతే తక్కువనే లే నీకన్నా పోల్చుకుంటే నువ్వు సాన రాసుంటావు లేయే
నేను యాన్నే ముప్పై రెండో ముప్పై మూడు రాస
దే అంత చైబాకు ముప్పై ఐదు రాసుంటావు నువ్వు మళ్ళా టాప్ పర్విగద మల్ల డిస్టిక్ట్ టాపర్వి
ఏదో దీపు నీ అంత పెద్దోళ్ళం గాదు చిన్నపిల్లని
సరేలే ఏన్న పెద్ద డిస్టక్ట్ అన్నట్లు లేవ్ ఫీలింగ్ ఆబి బియాణి దిన్నే పెట్నారు
అ
మే ఏం గావాలో చెప్పు మే అక్కకి నేను చెప్తాను మీ అక్క ఫోన్ చేచ్చాంది ఏంగావ్లో
మే ఎపడి పోతాది కాల్ బోతాది మే
ఏం జెయాలమ్మే సంపుతది
మేస్
మే మంజుషాకిి కా మంజుషాక్ ఫోన్ తీస్కోని కాల్ జెయ్ వ
మేమే ఇప్పుడు పోతద్ అనవసరంగ ఒక కాల్ వేస్ట్ అయిపోతాది మే అందుకే ఇంకా రూంచేపు కుచుదాం
ఏం గావాలో షెప్
మెసేజ్ జెయ్ మెసేజ్ సెయ్ ఎనిక్కిబొయ్ చెయచ్చు
ఆ చెప్పు చెప్పు
ఆహా లేదు రా
లేదు రా లేదురా బుల్లోడా
ఇప్పుడెందుకు
ఏం గావాలో చెప్పు మే తినేకి చెప్తా
బిర్యాని కావల ఆ
నిన్నా కడీ పొయ్ ఎందుకు మే అంత ఓవరాక్షన్ చేష్నావు ఆ పే ఇందాక్ కడిగినప్పుడు ఎందుకంత ఓవరాక్షన్ జెయ్యాలి
మీరు అడిగినప్పుడు నేన్ జెప్పను నాకంచినప్పుడు నేన్ చెప్తా
అదేదది అక్క ఉంది అని రెండు నిమిషాలు ఆగి చెప్తా ఆ పాపకి ఏమైపోతుంది అని అంత ఇంపార్టెంట్ నికు అది ఇది పోను మా మళ్ళ ఫోన్ చేచ్చాంది మ ఫోన్ మే
మే మనీషా ఎయిటే కరెక్టేనేమే రెండు రెండే కరెక్ట్ ఆ అవున్ మే వే నయి ఎయిట్ కరెక్ట్ ఫోని తి ఇద్ధం వ పారి ఫ నిను ఏళ్తున్న మ్మి ఫైవ్ ఆఇంది కదా ఇంకెందుకులే ఏముంది లే వద్దిలే సేయ్ మీ ఆ పనేండు కుడా చేసేయ్ చెప్పు దిీప హలో మే ట్వన్టీ ఇంకా తర్టీ టాస్క్ మొత్తం చెప్పు మీ
ఆ యమ్మీని ఫోన్ ఇయ్యమను మే
దేనికి వాళ్ళ లవ్ర్క్ చేసుకోవడానికి నీ కిందుకుమే
చెెప్ సువర్ణ
చెప్పాలి దీపు
ఈ నెంబర్ లో చూడుస్వామి నాకి
ఏది కర్రెక్ట్ రెండూ మే మీరేమో టైప్ చేశారు మీరేమో దాం తో చేసారు నేను టైప్ చేసి కదా పెట్నాను తెలుగు ఏమన్నా అంతగోచ్చా నాకు పెద్ద కతలే మ్
క్క నిమిషం ఆగు
మ్ అడుసైడు బారలే
కానీ మాట్లాడు నువ్వు మాట్లాడుతా ఉండు
చెప్ప ఏం లేదు దీపు చెప్పు అ
ఫోను ఉండు ఒక నిమిషం మ అక్కకు చేసేనే అక్క ఎత్తడంలే
అవునా చార్జంగ్ చార్జింగ్ కాస పెట్
పది పద్నాలుగే పెట్టుకోనుంది అమ్మి
ఎందుకు పెట్టుకోలేదు మంజు స్విచ్ ఆఫ్ చేద్దామనే కదా ఈ ప్లానింగ్ అంతా అబ్బ స ఏమో ఇప్పుడు నువ్వు పద్ధతిగా కనిపేయలానే కదా చున్ని బ్యా బ్యాంగిల్ ఇవన్నీ ఏసావ్ దీపుటి సేమ్ మీరు ఫ్రెండ్స్ కదా చెప్పు మ ఆ యమ్మిది నిది సేమ్ పన్నెండు పన్నెండు ఇచ్చినారు ఎనిమిది కరెక్ట్ హలో